హలో
హలో
నిపిస్తుంద అండి
ఆ గుండె జారిపోయింది ఒక సేకండు
ఎందుకండి
నేను ఫోన్ వస్తుందని చూసుకోకుండా వాట్సాప్ లో మే సే జ్ లు చుస్తున్నా అండి ఆ సరన్ ఫోన్ నొక్కే లోపు పైన వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీదే మీ మెసేజ్ రంగానే ఫోన్ నొక్ క్కినాంకో మి మేసేజ్ నొక్కా మళ్ళి కింద కానీ ఆద్ నొక్కెలోప్ ఇక్కడ కట్టే పెద్ద గుంద్ భయమేసింది
అయ్యో ఏం కాదులేండండి
హుమ్ చేతేపోతె డబ్బులు రావు కదండి అందుకు
మ్ హు
మ్మ్
మీరు నోరు మూసుకోండండి
మ్మ్ కేంటన్ విశేషాలు
ఏమున్నాయండి
హు
బ్యాట్ కల వచ్చిందండి నాకు
హు ఏమైందండి మన ఇద్దరికి ఏమన్నాయిందా అండి అ లో
అవునండి గొడవలే అండి మనకి
అవునా అయ్యయ్యో
హు
ఊ
ఉమ్ చెప్పనా అండి అది వద్దా
చెప్పండి ఎంకాదు
అది అర్థం కాదేమో అండి మీకు నాకు తెల్స్
ఏం కాద్ చెప్పండి ఒకసారి
అద్ చెప్పకూడదండి ఇక్కడ
చెప్తనే కద తెలుస్తయ్
వద్దండి నాకు తెలుసు కదా సరేగాని అండి ఇప్పుడు ఇప్పుడు ఒక కథ చెప్తా నేన్ వింటార అండి వేరేది నార్మల్ ఫన్ని కథ ఒకప్పుడు ఓ చిన్న ఇంట్లో ఓ బాలుడు తన కుటుంబంలో కలిసిన్ జీవ్ ఉండేవాడండి ఆబ్ బాలుడు చాలా ప్రశాంత స్వబ్ స్వభావం గలవాడండి.
ఉహు
అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజ్ చి ఉదయం లేచి, సూర్యుడు సమయంలో బయటకు వెళ్ళి పక్షుల కిలకిలాలు వింటూ ఆనందించేవాడండి
హూ
ఒక రోజు అతను అడవిలో నడుస్తూ ఉండగా ఓ చిన్న పక్షి గాయపడి నేలపై పడి ఉన్నదండి.
హు
అయితే అది ఎగరేక్ ఎగరలేక బాద పడుతుంది అనుకుంటా అని చెప్పి ఆ బాలుడు జాగర్తగా దాన్ని తీసు కేనీ ఇంటికెళ్ళాడండి.
వాళ్ళింటికి ఎళ్ళాడా?
తీసుకుని ఆది ఆడ్ దాన్ని అప్పుడు ఆ తను దాన్ని తీసుకెళ్ళి ఇంటికి ఆ హరం పెట్టి, ప్రేమకు పెంచాడండి.
ఆహ్
ఆ అయితే కొన్ని రోజులు తర్వాత ఆ పక్షి నెమ్మదిగా రికవర్ అయిందండి. కోలుకుంది ఒక ఉదయ ఆ ఒక రోజు పొద్దున్నే ఆ బాలుడు ఆ అబ్బాయి దాన్ని బయటకి తీసుకెళ్ళి ఆ కాసం వైపు వదిలాడండి
ఉ
ఆ పక్షి ఆనందంగా రెక్ క్కలు కొడుతూ ఎగిరిపోయిందండి ఆ సమయంలో ఇంక ఆ బాలుడు ఇంగ చాలా సంతోషపడ్డాడు ఎగిరిపోయింది గదా అని ఇంకా అతనికి అప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది ఏమని అంటే మనము ఇతరులకు సహాయం చేస్తే మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుందండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు గదండి అసలా ఇట్లా అండి దానికి కువైట్ ఆపోజిట్ అండి ఉ ఇంక అప్పుడు ఆ రోజు నుంచి ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అండి నాకు లాగా నాకులాగా చిన్న సమయం అయినా సహాయమైన హు
ఎందుకండి అంత కష్టబడతారు ఆహా ఎందుకు ఎందుకు ఎవరు అడిగారు మిమ్మల్ని ఇప్పుడు
సరదా అండి ఒక సరదా
హు ఏం సరదా క్లియర్ గా తెలిసిపోద్ ఉంటేను
ఉహూ హూ మరి ఇంకేం చేస్తామండి హూ ఉ
ఏం అయితే ఫూడీస్ నా లాక్ పోతే అన్నమ
అన్నమే అండి
ఆ ఆ
హుహు
నిన్న నైట్ నేను ఆనియన్ దోస్ చిన్నా అండి చెప్పడం మచ్చి
మీర్ మీరు చెప్పరుగా అండి నాకేమి
ఆ నైటూ న ఫోన్ స్విచ్ ఆఫ్ ఐపెందండి ఛార్జింగ్ పెడ్దాం అంటే ఛార్జింగ్ ఏమో మా అన్న వాళ్ళు ఉన్నరులేండి వాళ్ళు బె పెట్టుకున్నారూ ఊరు నించి ఒచ్చారు కదా మళ్ళీ వాళ్ళకీ కొంచెం అర్జెంట్ కాల్స్ అ ఒస్తా ఉంటాయంట
కాసెప్ పెట్టుకుంటా అం పట్ల ఇంకా రాత్రోడు ఫోన్ చూడకుండానే ఒంటరిగా నిద్రపోయాను
ఉహు
ఊ
హు
అదండి నత్ ఈ ఊ
ఇంటికి ఎళ్ళి తర
ఈన్టీకెళ్తె మా హైద వాళ్ళన్నోల్లుంటే వాళ్ళు తెచ్చారండి
ఉహు
ఆ వాళ్ళు ఇంట్లో లేరు బయటికిళ్ళారు
ఎందుకె ఎందుకు ఒచ్చారంటండి వాళ్ళు అస్లా కిడికి
ఫంక్షన్ ఉంది మాకి ఎంగేజ్మెంటూ నేను ఎంగేజ్మెంట్ కాడి సొంత చుట్టాల్ గద మరి రాకపోతే ఎట్లా
మరి ఈరోజ్ పొద్దున్నె ఏందండి మరి ఫంక్షన్
ఈ రోజూ పెల్లిగొడ్ కొన్నాయ ఆ కాదండి చెప్తానాగడ్ ఆడపడుచు హా కాదు కాదు కాదు కాదు కాదు ఈరోజూ అదే పసుపు కొట్ తరండి నా పెలిస్ స్టార్ట్ అయి ముందు పస్పు కొడ్తారు గదా ఐతే ఆ ప స్పు కొట్టడంలో వాళ ఏమంటారు అది కా ఆ తర్వా పసుపు కొట్టిన తర్వాత రోజు ఆ ఇంట్లొ అడాలందర్ చివ వట్టాలి
ఊ
ఆ చీరలు పెట్టుకునే ఫంక్షను
ఉహు
ఉ చీరల్ పెట్టుకని భోజనాలు పెడ్తారు భోజనాలు వెజ్జ్ పెట్టారంట అసలు ఏం బాలే అంట
హ్మ మీకన్ని భలే తెలుస మీకన్ని భలే తెలుస్తాయండి విశేషాలన్నీ మాకు చెప్పరుగాని
ఇందాకే అండి మా అమ్మగారు చెప్పారు నాతో
మీ అమ్మగారు అన్ని చెప్తా ఉంటారండి చెప్తారండి మీకు ఎందుకు చెప్పరు
హ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఉంటారు కాదండీ గొడవ గొడవ చేశారంట అక్కడ
ఎందుకని
నిన్న తాంబూలాలు ఇస్తార అనమాట ఫంక్షన్ లో అందరికి మవాళ్ళకి తంబూలాలు మా తత్తయ్య గారు ఉన్నారు కదండి ఆయన చనిపోయారు కదా కరోనా వచ్చి అయితే అన్బ ఎరు మా అల్లులు గారిని పంపించారంట అదే మా అమ్మమ్మ వాళ్ళ అల్లుని అంటే తిరుపతిలో ఉంటారు చూడండి వాళ్ళని
హ్మ హ్మ హ్మ హ్మ
ఆ ఆయన కూడా వచ్చారంటండి నాకు తెలీదు
హ్మ
ఆ ఆయనకి ఇవ్వకుండా పక్కన నుంచ పెట్టి తర్వాత ఇస్తా ఆగండి అన్నారంట దానికి మా అమ్మమ్మ గర్ ఫీల్ అయిపోయి గొడవ గొడవ చేశారంట ఆ పెద్ద గొడవ అయిన్ ఎ సర్దుబాటు చేశారంట అందరూ కలిసి ఇందాక మా అమ్మ గారు తుంటే వినాన్ నేను అడగలే ఇంకా
మరి తప్పే కండి అలా చేయడం అలా చేయడం తప్ప అంతేగా అండి మరి
ఫస్ట్ పెద్దోళ్ళుకి ఇయాలండి ఆయన బదులు ఆయనకి ఇయాడం క కరెక్టే కాని సొంత అల్లుని వదిలేసి బయటళ్ళకి ఎందకి ఇస్తం సరండి మీరేనా చెప్పండి
అంతేలేండి
ఉ ఉ ఉ ఒకవేళ మా తాతగారి నేనే ఆయనకి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగ పెద్ద ఆయనే కాబట్టి ఆయన బదులు ఇయ్యాలంటే కొంచం సేపు పక్క నుంచ పడతారుగాద మరి సొంత అల్లుడికి ముందు సొంత వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా ఏనంటే దూరం అయినా బయట అనా అవుతాడుగా అర్థం చేసుకోగలగాలి కదండి మా హుమ్ గారేనా
ఉమ్
ఉమ్
మీలాగ అర్థం చేసుకోని ఉంటే ఇంకేమండి మరి
ఉ చాల అండి ఎందుకు జోకులేస్తారు టైమ్ ఎంత అయిందండి ఆరు ముప్పై ఐదు న ఉ
ఉమ్మ్
కాళ్ళు బలే నొప్పులు పెడుతున్నాయండి ఒళ్ళు నొప్పులు కాళ్లు నొప్పులు నీరస
నిన్న ఎంజాయ్ చేశారు. కదా అండి మరి చెప్తారా అండి మరి
హ్మ్మ్
హుమ్ ఏందండి క్యావో గివో అంటున్నారు
మీతో కాదు లేండి పక్కన
అలా అనకూడదండి
సరే అండి
హూ నేర్చుకోండి అండి నన్ను చూసి మీరు
ఉహూ
హూ
హ్మ్మ్
హు ఇంకేమండి ఈ సంగతి లు
ఏమేం వున్నాయండి నాకు ఈ ఇరవై ఎట్లా అర్థంవట్లేదండి మీ టైం అయిపోయి ఉంటది ఇ పాటికి రేపటితోనో ఎల్లుడితో అయిపోయిద్ది రెండు రోజు ల్లో పూర్తి చేయడిండి ఎట్లాగైనా ఈ రోజు నా తవ కొట్టేసడి ఎట్లాగైనా రొండుఐపో యయ్ ఇది రెండవది కదా ఇంకా ఒక మూడుంటాయ్.
సరే అండి
ఆ మీ అమ్మ గారితో మీ అన్న గారి మాట్లాడండి ఏట్లగైన ఇంకా ఐదు ఏదోఓటి ఎలా మరి
ఉం ఏవారినన్న అడగనా అండి మా ఫ్రెండ్స్ అమ్మాయిలని ఏవరినైన అబ్బాయిలు అంటే అసలు సచ్చిన మాట్లాడండి అమ్మాయిలు అంటే పని పాట లేకుండా ఉ
మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ల కూడా మీరు మాట్లాడాలి అనవసరంగా
అట్నా అంటారా ఏముండండి నేను చెప్తాను ముందే వాళ్ళకి కి ఇట్లా నాకు ఇట్లా అవసరం ఆ ఏమండి ఒకసారి ఆడికి చూస్తాను ఒప్పు
ఎందుకు ఏం అవసరం లేదు హలో ఏం అవసరం లేదండి మీరు కొంచెం అంత చేయాల్సిన అవసరం లేదు
మరి ఇంక ఎట్లా అవుతాయండి మరి అప్పుడు
నేను చెప్తున్నా కదాండి ఆల్టర్నేటివ్ ఇంకేంటి
ఉమ్మ్ రిజిస్టర్ అయిన ఫోనే కావాలండి మరి అప్పుడు మీరు మీది
హలో అర్థంకాలే
మీ రిజిస్ట అయిన ఫోనే నంబర్ లే కావాలా అండి
అంటే
అంటే
ఉమ్మ్
ఇప్పుడు ఒక దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం కదండి మనం
ఉ అవును మరి అంతేగా
ఉమ్మ్
అందికే వ తినండి ఫోన్ తెచ్చి మంటే తెచ్చిస్తారు
లొంచి లాగిన్ అవ్వడానికి అవ్వదా అండి
ఆహా అట్లా అట్లా అవుతాయండి
అయిద్దనుకుంటాండి అయిద్దండి నాకు తెలిసి
ఆహ అవునవును లాగిన్ చేసుకోవచ్చు
మరి అదే అండి నేను చెప్తుంది మీ ఇంట్లో వాళ్ళది కూడ నువ్వే లాగిన్ చేయయండి అండి అట్లా మాట్లాడోచ్చు ఈ నెంబర్ జస్ట్ ఆ నెంబర్ కాల్ చేయడమే కా అండి నేను
హు అర్థమైందిలేండి అయితే మా అన్నయ్య గారిని అడ్ తాను
హు
ఇస్తారు నా ఫోన్ నుంచి మాట్లాడుత సరిపోఇద్ది
హు అదేండి కరెక్ట్ హు
ఓకే ఓకే ప్పుడు చ్చనవ్ లాగిన్ అయితదండి అద్ తది
చెప్పడన్న ట్రై చేశార అండి మరి మీరు
అక్కడ ఉంది యాడ్ యూజర్ అని అదే యాడ్ అకౌంట్ అదే హ్మ్
అలా ఏ మరి అలా అవుతాయే అవ్వవో అండి మరి మనకి లాస్ ఏమో కదా
ట్రై చేద్దాం ఆవ్వకపోతే
సరే సరే ఉంటా లేండి ఉంటా ఉంటా
ఆ
హ్మ్